ఆ
వినిపిస్తుందా
ఆ వినిపియట్లేదా
వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పు ఏం చేస్తున్నావ్ ఇంకా
ఇప్పుడే లేసిన గిన్నె తోమాలియే ఆమె ఇప్పుడే లేవదు ఆ ఉ షాటు షాటు ఏడ పెట్టారు పోతున్నావా ఆఫీస్ కి మరి
ఎలా
మ్మ్
పోవాలి కదా తప్పుద్దయ్యా
మ్మ్
ఎక్కడున్నామ్
అత్తమ్మలింట్కాడా
మ్మ్ హు టు ఎటన్నా పోతారా వాళ్ళు
అత్ ఎటు లేదు మామయ్య
పోతాడా
మ్మ్ మామయ్యాకి పనుండాయ్ బయట పని చేస్తాడుగా మోటార్ పని
అవున
అసం అన్నాయి
ఈరోజు ఈరోజేనా మీకు నవమి రేపా రేపా పోవాలా టెంపుల్ కేమన్న ఓతున్నర
ఎల్ కో కోకో
ఆ అవును అంటే అది టూ డేస్ ఉంది కావచ్చు మధ్యానం వచ్చి రేపు అపోతాం కావచ్చు
ఎప్పుడు బింద నీలల్లో కొంతకడేసిండు
వావ్ అలా ఎలా చేస్తారు మంచి పనులు
ఆ అలాడు ఒకే
ఇప్పుడు నువ్వే వంట వండాల
అరేంజ్ చేసి ఇవ్వాలి మొత్తం అనే ఇస్తారు వంట
కూరగాయల విషయం లో
ఆ
ఇంకేం ఇబ్బంది కాట్లేదా
చెప్పలేనంత
చెప్పలేనంత ఇబ్బందా
మ్మ్
మరి వాళ్ళు ఏమనరా నిను ఎంత ఎర్లీ మార్నింగ్ ఫోన్ మాట్లాడుతున్నావ్ అనేసి
ఏ నీది కూడా ఇంపార్టెంట్ కదా
ఇంకోటంటే ఏమి
అసలుకైతే ఎప్పుడో చేసేదాన్ని కాని పాపకి వూరిచ్చివ్వు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది
అబ్బా
బ్లడ్ ఇన్ఫెక్షన్ అయితే మన అడ్మిట్ చేస్
అడ్మిట్ అయిందా
మ్మ్ వన్ డే అడ్మిట్ వన్ ఆట్ టూ వన్ ఆట్ త్రీ ఫివర్ ఉండే అయితే అంత టెంపరేచర్ ఉంటే ఫిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట ఊర్ లోకి వచ్చినంక మళ్ళా రిస్క్ ఎందుకు అక్కడ డాక్టర్ అబ్జర్వేషన్ లో లో ఉంటే బెటర్ కదా అని ఆయన అంటే ఇగా అక్కడనే అడ్మిట్ చేసిర్ క్షం వెంటనే
ఏడ
సూర్యంపేట్లోనా ఇప్పుడు
వన్ డే అబ్జర్వేషన్ అయిపోయినాంక డిశ్చార్జ్ చేసిళు చేతిక్యనల్ పెట్టరు ఫైవ్ డేస్ గ్లూకోస్ ఎక్కినే
అబ్బా అబ్బా అబ్బా ఎప్పుడైందిదంతా
నిన్ను అక్కడి నుంచి ఇడికొచ్చిన తర్వాత నుంచి
ఆ ఎందుకు చల్ల ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేసిలా
అయ అదేం లేదు అదే ఇన్ఫెక్షన్ ఏ పాటో ఎప్పటి నుంచో నడుస్తున్నట్టున్నాయి ఆమెకి లోపట జరుగుతనట్టున్నవి అది ఫీవర్ రూపంలో బయటపట్టింది ఈడికొచ్చినంక ఆఫటర్నూన్ వచ్చిన ఇప్పుడు వొచ్చి వస్తుంటేనే కొంచెం వొళ్ళు వేడి స్తారండి న అదిే రండ ఈ మల్ళ తీసుకున్నాం ఇంటికికొచ్చినంక గూడా ఫీవర్ ఉండే కొంచెం తగ్గుతది లే అననుకున్న శిరిప్ పోశిన అప్పటికి ఇంక నేను ఆ లక్కలా చేతిలెప్పటికి ఫివర్ మెడిసిన్ పెట్టుకుంటున్నాను ఈ మధ్య శిరిప్ పోష్నా అక్కలి నైట్ ఇటు అంత శిరిప్ తాగతలేదు ఫీవర్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది బయమైంది పొద్దుగాల దిష్కపోతే అ
మొన్న నాక్కూడా అయింది ఇన్ఫెక్షన్ ఏదో
ఊ
ఈ మద్యల బానే అయితనే తిండే సక్కగాలక ఏమ్ సక్కగలేక ఆమె దింటదా మంచిగనే
తినకనే ఇదంతా టైంకి దినదు కరెక్ట్ ఫుడ్ తినదు అతి నేను నాలుగు ఫుటలలో నాలుగు ఆ నాలుగుట్లలో రెండు సరిదిలు దగ్గులు అని పక్కకు పెట్టుడు అయితది
ఆా
ఆ
ఏవన్న బెడతావన నువ్ ఉగ్గులు ఉగ్గులు ఏమో ఉంటే అయిబెట్దావా
ఉగ్గు బెట్టే టైం అయిపోయింది ఉగ్గు ఎయిట్ మంత్స్ వరకో ఏమో బెట్టినా ఎయిత్ మంత్ లో హాస్పిటల్ దీస్కపోయినప్పుడు మేడం గోప్పడ్డది ఏడో నెలకే గాపేసి అన్నం తినిపిచ్చుడు స్టార్ట్ చేసు ఇంకా ఉగ్గు తినిపించుకుంటుంటున్నావా ఇగామెక్ అన్నమెట్ల అల్వాటయితది అన్నమెట్ల తింటదనిషి కోప్పడ్డది
ఒక్కటి నెల కదనే అయిపోయింది
అదే ఆ మెల్లమెల్లగఅలవాట్ జే ఉగ్గు అనేది జస్ట్ సిక్స్త్ మంత్ పడ్డాక ఒకకా వన్ వన్ మంత్ అట్లా ఏదో మింగడం అలవాటు కాడానికి తినడం తెలవడానికి తి పిస్తారు అన్నమే తినిపిస్తరు గానీ అప్పుడు మేము పొట్టత్తదనేసి ఆడపిల్లకు పొట్టోత్తే మంచిగుండదని అనవసరంగా ఊహించుకొని అన్నం బెట్టకుండా ఉగ్గు బెట్టినం అదే ఆమెకసలు తినడం అలవాటుగాక తింండి సక్కగ పోయేదు
ఏం తెలుసు ఐనకు ఇగ నెక్స్ట్ మంత్ నుంచి అన్నం తిన్ నువ్వే తినిపిచుడు
డంగుపడ్డ తర్వాత నుంచి అన్నం డైరెక్ట్ తినిపియకున్న అన్న ఆమెక్ సపరేట్ అండిన కొన్ని నీళ్ళ ఎక్కు ఓషి మెత్తగా
మెత్తగాండి దాంట్లో నూనె గిట్ల పోతావా
ఊ అ నున పోయనపుడు నెయ్యితోటే ఓష్ ఇపుడు నూనె ఒతన్న కొంచం మొత్తం స్పూన్ నెయ్యి వేసి ఆమె కోసమే సప్రేట్ చేసేది ఉప్పుకారం కాకుండా ఓన్లీ ఏదో ఒక స్పైసెస్ ఒకసారి యాలకులు ఒకసారి లవంగము ఒకసారి డాల్చిన చెక్క
తినేదా మరి
పాపులేషి తిన్నది అట్లా తిన్నది మంచిగనే
ఇప్పుడు డైరెక్ట్ అన్నమా
మళ్ళ మన అన్నం స్టార్ట్ చేసిన కా నుంచి సతయిసూ తింటది ఒక్క పిడికిలన్నా మా ఇచ్చిష్టంగా తింటది
అ
ఇగ ఒక్క పిడికిల తర్వాత అన్నం కి ఇగ సుక్కలు చూపిస్తది ఇగ శెట్టానాలే కొమ్మనలే పందనలే కుక్కనలే నక్కనలే తినిపియ్యలే
బయిటి తీసుకపొవాలా
ఆ డైరెక్ట్ రూపీసితది ఈడ మ చినాడిబిడ్డ ఉంటదిలే మంచి చూసుకుంటది
ఆ
ఆ ఆమె కావాలంటది
మీయాడి బిడ్డ డక్కనే కదనే
ఊ ఉ మా చిన్నమామయ్య వాళ్ళ
ఆమర సాండి వాళ్ళ చెల్ల
ఊ ఆ మొక్కతే ఆ మొక్కతే గానీ ఇగ వీళ్ళిద్దరికి ఏమంత డిఫరెన్స్ ఉండదు ఇద్దరు ఒక పెట్టుపోతలు ఆమెకు ఉ అంతే తేడా
అత్తదా ఆడికి నీ దగ్గరికి అత్తదా నువు వచ్చినాక వచ్చిందా
ఒస్తది అంటే మనం స్పెషల్ గా అదేదన్న అకేషన్ ఉంటే అత్తది
ఆహా
ఆమె ఇం రబింగ్సు స్టిచింగ్సు చేసుకుంటదన్నట్టు ఆడ బీహార్ ఓళ్ళు మిషిన్ కుట్టేటోళ్లు ఉన్నారు ఓ తుర్కామె దగ్గర ఆటికి బ్లౌజ్ ఇచ్చి ఉక్సులు కాజాలు పంపకాలు చేతది కొంగులు అల్లుతది
ఆ అక్క ఇంటికనే ఉంటది అంత ఖాళీగానే
ఇంటికనే ఉంటది కాలీగా ఏం ఉండదమ్మో పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే ఫుల్ వైసలామెకి
ఇవి చెత్తాంది ఖాళీగా ఉంటంది కాబట్టి అంతేనా
ఆ కంప్యూటర్ కోచింగ్ కున్నది కాని వాళ్ళ ఇంట్లోల్లు ఒప్పుకోలేదు పంపడానికి
ఏది మరి తీసుకునేటప్పుడు ఎందుకు తీసుకొనిచ్చిలు
అపుడు మొండికేసి తీసుకున్నది కానీ ఒప్పుకోలేదు ఇద్దరు ఒప్పుకోలే వాళ్ళ ఆయన ఒప్పుకోలే వాళ్ళ అత్త ఒప్పుకోలే
ఏమంత
కానీ ఖాళీగా ఉంటే కాని పని అని వాళ్ళకి ఇట్లా ఇంటి పక్కక్ తేదీ ఇప్పుడు మా ఇంటిక్ ఈశ్వర్ నానమ్మ మోళ్లకి ఎంత డిస్టెన్స్
ఎదురునుంగా పోయి ఒక్కొసారి బ్లౌజులు తెచ్చుకొని ఇంటికాడనే కుట్టుకుంటా ఆ ఫాల్లు కొంగులు అవి మాత్రం ఆడికి బోయి గుడతది స్పీడే మంచి స్పీడ్ ఎక్కువే
ఎక్స్పీరియన్స్ కాండిడేటా
ఆ మంచిగ కుడతది అంటే ఇప్పుడు ఫాస్ట్ అయిపోయినయ్ చాలా డేస్ నుంచి తందల్లో
వాళ్ళ ఆయన ఏం చేస్తాడు
వాళ్ళ ఆయనకు రెండు కార్లు ఉన్నాయ్ హైదరాబాద్ టూ సూర్యపేట్ సూర్యపేట్ టూ హైదరాబాద్
బలిష్ నోలేే
ఆ వాళ్ళకి ఐదు ఐదో పదో ఎకరాలు ఉన్నాయి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళమ్మ కన్ని గోల్డ్ ఉన్నాయ్ ఫ్లాట్లు ఉన్నాయ్ సిటీలో ఇల్లు ఉన్నాయ్ బర్లు ఉన్నాయి
బాయ్
మ్ అయిందా
మ్
అయ్ మోన్నటి సారి వడ్డయా చూసినవా
ష్ వెల్దులు బై
ఆ
బాయ్ బాయ్
మ్ సరేన్నా